హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది.
అయితే ఈరోజు మనం ప్రయాణం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం
ఓకే
ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎక్కడికైనా దూరపు ప్రయాణాలు లు కొత్తగా ఎక్కడికైనా చేయాలని అనిపిస్తుందా
నాకు ఈ కేదార్నాథ్ చేసి అక్కడ దర్శనం చేసుకొని ఆయా మంచు కొండల మీద ప్రయాణం చేసి ఆ యొక్క వాతావరణాన్ని ఆహ్వానించాలని ఉంది
ఓకే మీరు మీకు మంచి ప్రయాణం మంచి చోటే దొరికింది అలాగే మీరు ఇంతకుముందు ఇక్కడైనా ప్రయాణాలు చేశారా
ఇంతముందు మేము చాలా సార్ల కాశీకి పోయాము కాశీలో అక్కడ గంగాలో బోటింగ్ పడవలో ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న ఘాట్లన్నీ వాళ్ళు మనకీ వివరించుకుంటూ చెప్తా ఉంటారు సో ఇంతగానం జరిగిందా దేవుళ్ళ గురించి అని చెప్పేసి మనకి అర్థమయితుంది అ అక్కడ పయాణిస్తున్నప్పుడు పడవల ద్వారా
అవును ఇప్పుడు మీరు ఎక్కువ శాతం ప్రయాణం చేయాలని కోరుకుంటారు కదా మీ కుటుంబ సభ్యులు వెళ్ళాలి అనుకుంటారా లేదంటే మీ మిత్రులతో వెళ్తే బాగుంటుదని అనుకుంటారా
కొ పోతే ఏందంటే మనకి కొన్ని నిబంధనలనుని పాటించాల్సి వస్తది అదే మనం మన మిత్రులతో ద్వారా పోతే ఎంతగానం అంటే అంతగానం ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళతోటి మం మంచిగ జాలీగా సంతోషంగా చూసుకుంటూ మంచిగా ఒక ఒక కొత్త దనాన అనేది వస్తుంది సో ఇగ అప్పుడు మనకేందంటే అప్పుడు తిరుగుతున్నప్పుడు మనకి ఫ్రెండ్స్ తోటి మిత్రుల తోటి ఉన్నప్పుడు వాళ్ళొ ఒకటి వీళ్ళ ఒకటి చెప్పి ఆ ప్రదేశం గురించి మనం ఒక అహ అవగాహన అనేది వస్తది మనకి
అవునది నిజమే మనము ఇప్పుడు సాధారణంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా దూరం పైన దగ్గరయినా ఏదైనా సరే ఇప్పుడు ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్ లు తీసుకోవాలి
ఇప్పుడు స మనం ఆ ఉదాహరణగా ఏదన్నా నీళ్ళ స్థలానికో లేదంటే ఇం ఇప్పుడు ఆ ఉదాహరణగా నీళ్ళ సపో నీళ్ళ దగ్గరికి పోతున్నాం ఆ వాటర్ ఫాల్స్ ఇప్పుడు అక్కడ పోయినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటే వాటర్ ఆ నీళ్ళ అనేది ఎంత లోతున్నది అక్కడ చె మంచిదేనా మనకి రక్షణ ఉంటదా ఉండదా అని తెలుసుకొని ఫస్ట్ ఈత రాగలిగితే అందులో ఎంజాయ్ చేసుకోవచ్చు సంతోషంగానే ఉంటది ఒకవేళ మనకి ఈత రాకుండా సపోజ్ అక్కడ అన్ అంత లోతు ఏమి ఉండదు చేయొచ్చు అనుకుంటే మనకి మన మిత్రులో ఎవరికన్నా ఈతొచ్చి ఉంటుంది సో వాళ్ళక్ తోటి మనం ఆ వాళ్ళ సహాయం తోటి మనం అక్కడ ఆనందంగా ఆ వాడుకోవచ్చు అన్నమాట
ఇప్పుడు నాకు చూసినట్టయితే ప్రత్యేకంగా నాకైతే ప్రయాణం చేసేటప్పుడు ఫ్లైట్ విమానపు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం ఇలాగే మీకు ఏ ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం
నా నాకు ట్రైన్ రైల్లో ప్రయాణించకడితే ఆ ప్లేస్ కాదు వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనం గోవాకు పోతాం గోవాకు పోతుంటే ట్రైన్ లో ఫ్లైట్ లో మనకి కి ఓకే ఒక ఫీల్ అనేది ఉంటది సో విమానంలో పోయేటప్ ఇప్పుడు ఒక దాని ప్లేస్ లో ఉంటది ఇప్పుడు మనం రైల్లో ప్రయాణించేటప్పుడు నాకు ఆ దూత్సాగర్ అని వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయి. ఆ ట్రైన్ పోతుంటే విండోస్ లో నుండి వాటర్ ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం అంతా కొత్త నంగా ఉండి ఎప్పుడు చూడనట్టు ఓడి గా ఆ యొక్క వాతావరణం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రయాణం నచ్చుతుంది?
నాకు ప్రత్యేకంగా స్లయిటి ఎందుకు అంటే సమయం అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా ప్రదేశం నుంచి చాలా ఒక ఐదు వందలు, వెయ్యి, పదిహేను వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. లడ్డే కనీసన్ ట్రైన్లో పెడితే మూడు నాలుగు రోజులయినా సమయం పడదు. అదే ఫ్లైట్లో అయితే కొన్ని గంటలలో వెళ్ళిపోవచ్చు కా కాస్త సుఖంగా ఎలాంటి స్ట్రెస్ ఎలాంటి ఇబ్బంది పడకుండా అనేది నా పర్సనల్ అభిప్రాయం. అందుకని చెప్పేసి నాకు పూ ఫ్లైట్ అంటే కాస్త మంచి ఒపీనియన్ ఉంది.
అవును మీరు అన్నది కూడా కరెక్టే మనకి మనం పోయే ప్ర ప్రదేశాన్ ఉన్నే బట్టి మ మనం ఎంచుకోవాలి పోదేముంది. ఫూర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి ఫ్లైట్ అంటే మనకి అందులో జర్నీ అక్కడికి పోయి ఎయిర్పోర్ట్కి పోయి అక్కడ అంత ప్రాసెస్ చేసుకునే మళ్ళా మనం ఇంటి దగ్గర నుండి అ అక్కడికి ట్రావెల్ చేయాలా సో ఇవన్నీ చూసుకొని కూడా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి మనకి మ్ ఓకే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఓకే అదొ ఒక ఆ ఆనందాన్ని ఇస్త ఉంది ఒకవేళ డబ్బులు లేనప్పుడు అదే ట్రైన్ లో వెళ్ళినప్పుడు కూడా మనం కొత్త ప్రదేశల్లో అనేది ట్రైన్ లో పో తున్నప్పుడు కొత్త కొత్త అనే తెలుసుకుంటాం ఇక్కడ పలానా చోట్ల పలానా ప్లేసు దీన్ గురించి ఇట్లాంటుంది, దాని గురించి అట్లాంటుంది ఇక్కడ ఇది చాలా బాగా పేరు పొందింది అని చెప్పే చాలా ఉంటుంది సో మనం ఇప్పుడు విమానంలో ప్రయాణించేటప్పుడు ఏందంటే జస్ట్ మనం అది కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. కాకపోతే దాంట్లో ఏంటంటే మనక ఏమి అ అర్థం కాదు సో అట్లా ఉంటుంది.
అదే అది ఇప్పుడు మనము ముఖ్యంగా చూసుకున్నట్యితే ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మనం మనతో పాటు ఏమంటూ తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలి ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు
ప్రయాణం చేసేటప్పుడు అంటే అది మన మన మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు మనం ఆ ఉదా హరణగా ఒక నాలుగు రోజులు, ఐదు రోజులు పోతున్నాం. ప్లేసు ఒక ఒక స్థలానికి పోతున్నాం. ఒక పర్టికులర్ స్థలానికి దాని ద గ్గర మనకి ఎటువంటి అవసరాలు ఉంటాయి అదొకటి ముఖ్యంగా నెక్స్ట్ ఇంకో ఒకటి మన మనం మనం తీసుకోవాల్సిన మన ఒంటికి సంబంధించియ్ ఇంకోకటి మనకి ఫుడ్ అక్కడ అ కరెంట్ సదుపాయం ఉంటే రైస్ కుక్కర్ తీసుకోవడం ఏ తీసుకొని పోవడమో లేదంటే ఎ ఏ ఆ ఆళ్ళు అవి ఉంటే కట్టెలు తీసుకొని వెళ్ళడము చ్ అట్లా ఆ ఆ ప్రదేశానికి పోయినప్పు ఇప్పుడు అక్కడ వండుకొని ఆ ఆ మనం ఆ కావాల్సి ఉండొచ్చు
నా దృష్టిలో అయితే ముందు కాస్త డబ్బు పట్టుకోవాలి
ఆ డ డబ్బులు ఏంది ఇప్పు మనం ఎక్కడికి పోతాం ఫస్ట్ అదయితే కంపల్సరీగ మీరు చెప్పినా చెప్పకున్నా అది మొట్టమొదటిగ ఉండాల్సి సింది డబ్బే మనకి అది లేంది మనం ఎక్కడికి పోలేము ఏం చేయలేము గూడ
అవునవును మీకు చాల మంచి మంచి విషయాలు చాల మంచి తెలుసు అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఎక్కువ కుటుంబ సభ్యులు అనే వారు అందరు కలిసి ప్రయాణం ఎక్కువ శాతం గుళ్ళల్లో గుళ్ళు ఎక్కడైతే పంచ గుళ్ళు ఉం అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ బంధు మన ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు మాత్రం కాస్త డిఫరెంట్ ప్లేసెస్ని తిరగాలని అనుకుంటా ఎందుకు కేవలం గుళ్ళలను మాత్రమే ప్రదర్శిస్తారు ఫ్యామిలీతో ఏళ్ళినప్పుడు
ఫ్యామిలీ తోటి పోయినప్ ఇప్పుడు ఇప్పుడు మన కుటుంబ సభ్యులతో పోయినప్పుడు ఎందంటే ఓన్లీ గుళ్ళ ఒకటి వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎందంటే వాళ్ళు కొద్దిగ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి చూడాలని ఉంటది గుళ్ళు వాళ్ళు గుళ్ళు ఒకటే కాదు దాన్ చుట్టుపక్కల ఏదన్నా మంచి పేరు పొందిన స్థలాలు ఏవన్నా ఉంటే అవి కూడ సందర్శిస్తరు అందులో ఎటువంటి డోక లేదు కాకపోతే మన ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు కూడా ఆ మిత్రులతోటి పోయినప్పుడు కూడ మనకి చాల మట్టికి ఆ గుళ్ళనే ఆ ప్చ్ గుల్ అనేది మొట్టమొదటి ఆ ఏమంటారు ఫస్ట్ చాయిస్ అనేది ఉండదు సో ఫ్రెండ్స్ తోటి పోయిన ఇప్పుడు మనం అన్ని చూడాలి అన్ని చేయాలి అన్ని హా ఇదొక మనకి గుర్తుండే మే మోరీ లెక్కుండాలీ అని చెప్పేసి ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు ఉంటుంది అదే ఫ్యామిలీ తోటి పోయినప్పుడు మనం మనం చిన్నోళ్ళు అయ్యండి మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన అమ్మ నాన్న వాళ్ళు పెద్దోళ్ళు అయ్యం డీ అంటే మనం వాళ్ళ కోసం జాగ్రత్తలు తీసుకుంటాం వాళ్ళని అట్ల ఉంచాల ఇట్ల ఉంచాలి వాల్ ళ్ళకి ఇబ్బందులు రావద్ద అని చెప్పేసి చూ కుంటం సో అది మనకు పోయినప్పుడు మనం మనది చూసుకోవాలి ప్లస్ వాళ్ళది చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయం మనం వాళ్ళని అట్ల
ఇప్పుడు మనం మనమంటూ మనా మనమనే కాదు ఎవరైనా ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క పెద్దవారికి గుడ ఆ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒక్క ట్రిప్కైనా వాళ్ళ స్కూల్ మేట్స్ క్లాస్మేట్స్ వెళ్ళి ఉంటారుగ స్కూల్లో అయిన కాలేజీలో అయిన ఎలా అయిన వెళ్తూ ఉంటారు అలాం టన్నప్పుడు ఆ ప్రయాణాలు అనేటివి మనకు స్కూల్ బస్సెస్ లోనో కాలేజ్ బస్సెస్ లోనో ఇలాంటి ఈ అంటే మెయిన్గా అవునవును అంటే వాళ్ళు సదుపాయం ఇప్పిస్తూ ఉంటార్ గద
ఊమ్ ఔను.
దానికి సో ఇలా ప్రయాణం జేష్నప్పుడూ మనమూ మన పేరెంట్స్ మనకూ చెప్పే చిన్న చిన్న జాగర్తలు ఇవన్నీ పాటించ్కోని మనం సాఫీగా ప్రయాణం జేష్ ష్నమన్కో హ్యాపిగనే ఉంటం లేదూ అన్నట్టూ మన ఫ్రెండ్తో కాస్త మనమెక్కడ జూష్న నా ఫ్రెండ్సనే వాళ్ళుంటార్ గద ఇది జిద్దాం అది జిద్దామన్ జెప్ పేసి కాస్త ఎక్స్ట్రా పన్లు జేస్దామన్ జెప్ పోయి సో అలాంటి ఫ్రెండ్స్తో మనము ఇప్పుడు వాటర్ ఫాల్స్ని దూరంగా చూషి ఎంజాయ్ జెయ్యాలి లేంటె కాస్త కొంచం ఆడుకుంటా అంటె కొంచం నీళ్ళతొ ఆడుకోచ్చు అదే నేన్ లోపడ్ పొయ్ దిగుతా అనే మన ఫ్రెండ్స్తో వెళ్ళీ కాస్త ఇబ్బంది పడిన ట్టైతే మొత్తం అదంతా ప్రాణనష్టం ఖచ్చితంగా జరుగుతుద్ది ఔనా కాద
ఔను ఇప్పుడూ మనకి కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గర ఏందంటె జలపాతాల్ దగ్గర కొన్ని జలపాతాల్ దగ్గర వాళ్ళు మన రక్షణ కోసం జాకెట్సనేదిస్తరు వాటిని మనం ఖచ్చితంగ పాటి టించాల్సొస్తుంది ఎందుకంటె మనం ప్రయాణం జేష్నం ఒక దగ్గర్ కి పెయ్నం సొ మనమెన్నో జాగ్రత్తల్ దీస్ కొని మన మీద మన కుటుంబాలాధారపడి మన ఫ్రెండ్స్ వాళ్ళ మనతోటొచ్చిన వాళ్ళకి గూడిబ్బ ఇబ్బంది జేయద్దు. సొ మన మన ఒక్కట్లేదే గాకుండ మన ఫ్రెండ్స్లు మనా మిత్రులది అనుకోవాలి
ఔను మీరు చాలా బాగా మ్యాట్లాడారూ ధన్యవాదాలు.